హెల్లొ
హాయ్ అండి
హలో అండి చెప్పండి ఆ బాగున్నం మీరు
హ బావున్నా ఫ్రీగానే ఉన్నారండి ఏం చేస్తున్నారు
నార్మల్ కాలేజ్ నుంచి వచ్చినా ఇంతకు ముందే
ఓకే అండి తిన్నారమరి
తిన్నా మీరు తిన్నారా ఆఫ్టర్నూన్
హమ్ తింన్నమండి
ఎం స్పెషల్
ఆ స్పెషల్ ఏం లేదండి
అంతేనా ఆహా ఓకే ఏం చేస్తుండ్రు
ఏం లేదు కాలి అండి ఈ ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మూవీస్ ఓకేనా
ఆ ఓకే అండి
వాయిస్ ఓకే మ
చూస్తా
అంటే టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్
అట్లేం లేదు ఆల్మోస్ట్ అన్నీ చూస్తాం టిఎఫ్ఐ నా
ఫేవరెేట్ ఏమనా యాక్టర్స్ అట్లాంటి వాళ్ళు ఏమైనా ఉన్నారాండి మీకు
ఫేవరెట్ యాక్టర్స్ అంటే ప్రభాస్ ఇక మహేష్ కు
ఓకే యాక్టర్ ప్రభాస్ అంటే ఇష్టామకు
హలో
యాక్టర్ ప్రభాస్ అంటే మ అండి మీకంటున్న నాకు విజయ్ దేవరకొండ అంటె ఇష్టం అండి
అవునా రిసెట్లీ మ్యారిజ గ వాళ్ళది రష్మిక రంకా హ్మ్ విజయ్ దేవర్ కొండది ఏ మూవ ఉంటే ఇష్టం ఒక ఫేవరెట్ మూవీ ఉంటది కదా
లయగర్ ఇష్టం అండి కొంచెం ఇష్టం అంటే గీత భగ్నం కూడా బాగుంటంది
అవునా అంతేనా టూ అేనా
ఆ చాలా చాలా చాలా ఇష్టం అండి అర్జున్ రెడ్డి దాని తర్వాత లైగర్ దాని తర్వాత గీత ఒక మీకు అలా ఏమైనా సిమాల్ ప్రబాస్
అన్న ప్రభాష అన్ని ఇష్టం బాగాయితే మిర్చి
ఓకే మిచ్చయా
సలార్ సలార్ ఫుల్ ఇష్టం సలార్
ఎందుకండి ఆ హైప్కి కటౌట్కా
అంటే నచ్చింది నాకు అంతే కాన్సెప్ట్ కూడా బానే ఉంది కాబట్టి
అవునవునండి
అంతేనా ఓన్లీ టూ మూర్సేనా
ఉమ్ అవునండి
అ
ఇంకా వేరే మూవీస్ ఏమన్నా చూస్తారా అండి హాలీవుడ్ అట్లా అంటే ఏమన్నా
అట్లే ఏం లేవు రీసెంట్లీ ఏ మూవీ విూషలు లాస్ట్ ఇర్
రీసెంట్ గా నేను దూరంధర్ సినిమా చూసినానండి చాలా నచ్చింది
సరేండి ఇప్పుడు నడుస్తుందియా థియేటర్స్ లో
ఆ నేను పార్ట్ వన్ని కూడా చూసినా అండి
ఆ ఓకే ఇది పార్ట్ టూ కదా
ఎస్ అవునండి ఇప్పుడు ఇప్పుడు రన్ అయ్యేది పార్ట్ టూ అండి ఇంతై ముందు పార్ట్ వన్
ఆ అవునా ఏ హిట్ అవుతుంది అనుకుంటున్నారా ఫ్లాప్ అవుతుంది అనుకుంటున్నారా
హలో
సూపర్ హక్ మూవీ అ క్రోర్స్ ఏం వచ్చినాయి ఫస్ట్ పార్ట్ వన్ క ఆ యాక్టర్ రణవీర్ సింగ్ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాస్డ్ ఫిల్మ్ అది
ఫీ వెంది ఓకే
రివెన్జ్ కాదండి ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్దే థర్టీన్ హండ్రెడ్ కోర్స్ వచ్చినాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే నైన్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అవుతుంది ఇంకే వస్తాయి అండి వ అవునండి ఆ కుదిరితే చూడండి
చూస్తాం ఎలాగో న్యూ మూవీ న్యూ మూవీస్ వస్తే చూస్తాం మేము
ఓకే ఇలా మీకు లవ్ స్టోరీస్ మూవీస్ ఇష్టమా కామెడీయా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అట్లే ఏమైనా ఇష్టం ఉంటాయా అండి ఏమి ఇష్టం
హారర్ ఇష్టం
ఓ హారర్ లవర్ ఆ మీరు
హారర్ అట్లేం లేదు హారర్ ఓకే లవ్ స్టోరీస్ కూడా ఓకే ఫ్యామిలీ టైప్ బాగాంటే ఫ్యామిలీ టైప్ మూవీస్ బాగా ఇష్టం ఇట్లా ఎమోషనల్ ఉంటాయి చూడండి
అట్లేమన ఉన్నాయి ఆ ఫేవరెట్ ఎమోషనల్గా
విమర్శ అంటే నా ఫేవరెట్ మూవీ ఒకటి ఉంది ఇన్కంప్లీట్ స్టోరీస్ ఇష్టం
ఓకే ఏమో అంత ఐడియా లేదండి మీకైతే ఇష్టం కదా సరిపోతుదిలేండి
అ రీసెంట్ ని నచ్చిందంటే టూరిస్ట్ ఫ్యామిలీ అది నచ్చింది
ఓ ఎస్ ఎస్ అవునండి నేను చాలా బాగుంటాదాండి
అ అవును చాలా బాగుండది
అవున చాలా బాగుందండి స్టోరీ స్క్రిప్ట్ చాలా బాగుందండి ప్రెజెంటేషన్ కూడా
ప్రజెంట్ మీరు ఏం చేస్తారు
అవు లేదు ప్రెజెంట్ ఏం లేదు ఆర్ఆర్బి ఎన్టీపిసికి డిగ్రీ అయిపోయింది
హ డిగ్రీ అయిపోయిందా
అవునవునండి పీజీ ఎంట్రన్స్ రాసినా బట్ వెళ్ళలేదండి కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వెళ్ళలేదు
అయ్యో ఓకే
అవునండి
నడుస్తుంది మరి మీ ప్రిపరేషన్
ఓకే బాగానే ఉందండి ప్రిపేర్ అవుతున్నా ఇంకా
రోజు చదుకుంటారు
ఆ ఒక ఫోర్ అవర్స్ అండి ఫోర్ ఫైవ్
అవునా అంటే మీకు నచ్చినప్పుడు చదువుకుంటారా లేకపోతే పర్టికులర్ టైమ్ టేబుల్ అనేది ఫిక్స్ చేసుకుంటారా
ఆ టైమ్ టేబుల్ ఏం లేదండి కొద్దిసేపు అలా అలా కొంచెం కొద్దిసేపు చదివాక కొంచెం ఏమన్నా టాబా అనిపిస్తే కొంచెం వాకింగ్ ఇంట్లో నడి కొంచెం అట్ వాటర్ తాగేసి మళ్ళీ కాసేప్ కూర్చొని పర్టికులర్ టైమింగ్స్ అయితే ఏం లేవండి
టాపిక్ కంప్లీట్ చేయాలంటే ఈ టాపిక్ కంప్లీట్ చేసుకుంటారా
ఆ చేసుకోవాలి కదా అండి మళ్ళీ సగం సగం చదవలేం
ఆమ
మళ్ళీ సాయమేటు మెట్టుపోత్ ఆ తెలీదు మళ్ళీ రీసెంట్గా మీరేం మూవీ చూసారండి
నిన్న రీసెంట్లీ అంటే అది విష్ణు అది విష్ణు వలాసమా అ ఆ అ విష్ణష్ణ
బాగుందా అండి నేను చూలేదు మవ్వేది
ఉమ్ బాగా అనే ఓకే ఓకే అంత కామెడీ బాగుంది కాన్సెప్ట్ వేటిండు బాగా కామెడి పెట్టిండు
ఓకే ఇలా ఇప్పుడు మీరు ఓటీటీలో చూస్తారా లేకపోతే థియేటర్ వెళ్ళి చూస్తారా
అట్ చూస్తే ఓటీటీ లేకపోతే థియేటర్ అటు ఎలా నచ్చితే అలా
ఇప్పుడు ప్రభాస్ మూవీ రిలీజ్ అయితే థియేటర్కి వెళ్తారాండి
అవును కదా
ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది
బాగుంటాయ్ అందుకే నేను మొన్న టూ టైమ్స్ ఏమంట టూ టైమ్స్ పోయిన బాహుబలి రీ రిలీజ్ కి
రెస్కూడ ఇంటారు మీరయితే
ఆ
కల్పు ఫ్యాన్ ఏయ్ అయితాయ్ అంటున్నా
హుమ్
ఓకే మన ఫుడ్ ప్రిపరేషన్ అట్లాంటివి ఏమన్నా వస్తాయా అండి
ఆ వంటొచ్చు హుమ్ ప్రిపేర్ చేస్తా నేను
ఫేవరెట్ డిష్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా
ఫేవరెట్ డిష్ నాన్ వెజ్ అయితే చికెన్ వెజ్ అయితే ఆలు ఫ్రై ఎక్కువ నాన్ వెజ్ తిన కాబట్టి ఎక్కువ వెజ్ తింట కాబట్టి ఆలు ఫ్రై చాలా ఇష్టం
ఓకే మీరు వెజిటేరియన్ అయితే
నవ్వు అంటే మొత్తం కాదు దిస్ట్ నైంటీ పర్సెంట్ వెజ్ టేరియన్ అయితే టెన్ పర్సెంట్ నాన్ వెజిటేరియన్
ప్రిఫరెన్స్ అయితే వెజిటేరియనే కదా ఇట్లా ఇప్పుడు ఓ టీ టీ లో మూవీ మూవీ తలనుకొని ఇంట్రెస్ట్ ఉండాలని చెప్పేసి ఏమన్న అట్లా ప్రిపేర్ తినుకుంట చూస్తారా అండి
అయ్యో లేదు అట్లెం లేదు అంతే చూసెడమే చూ నేను చూ చా ఆ చూసేటప్పుడు ఏం తినొద్దు ఏం చేయొద్దు
ఓ ఫోకస్ అంతా మన ఈ మూవి మీదనే ఉండాల్న కాన్ చెెప్
ఆ అంతే ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ ఇగ ఇక్కడ కదిలింది ఇంగ ఓన్లీ చూడడమే బిజీ
ఇగ లోకం మొత్తం సినిమా లోకమేన
అంతే సినిమా లోకం అంటే ఓకే మధ్య మధ్య ఇంపార్టెంట్ ఏమని ఉంటే అంతే సగం సగం చూడాలని ఇంట్రెస్ట్ ఉండదు చూస్తే ఇవాళ మొ
అవు అవున అవునండి సగ సగం చెప్తే మళ్ళ అర్ధం కూడా కాదు నిజంగా
అన్కో కొంతమంది వాళ్ళ టూ అవర్స్ చూసాం కదా రేపు టూ అవర్స్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ చూద్దామని అట్లా అట్లాంటారు టైప్
ఇలా ఇప్పుడు థియేటర్ పోతే ఏమన్నా తిన్డానికి తీసుకుంటారా అక్కడ కూడా ఇలానే
థియేటర్లో జూస్ గదే పాప్కాన్ లేక్పోతే కూల్ డ్రింగ్స్ ఆ ఏం కాదు అప్పుడు ఇంట్లో అయితే ఫోన్ మనమే పట్టుకొని చూస్తాం. కాబట్టి ఫోన్ అయినా ల్యాప్టాప్ అయినా మనమే పట్టుకొని చూస్తాం కాబట్టి వాళ్ళకు వీళ్ళ ఒక డిస్టర్బ్ చేస్తారు. ఒక థియేటర్ లో అయితే పెద్ద స్క్రీన్ ఉంటుది మంచిగ్ చూడొచ్చు.
హోడ్రాయి మంచిది
ఏసీ ఉంటాయ్
ఏసి అవునా అవును
చమ్మర్ ఎట్లుంది మీకు
అర్థం కాలేదండి సమ్మర్ ఎలా ఉంద అంటున్నారా ఫుల్ ఫుల్ ఎండ కొడుతుందని కానీ కనీస
కనీసా
ఇంక ఈవినింగ్ తప్తే బయటకి పోవడానికి లేదు
అదా
మీకు ఎలా ఉంది మరి
అసలు గోరం అసలు కాలేజ్ పోయి రావడానికే మొత్తం ఏదో పని చేసి వచ్చినట్టు అలసిపోతానను
ఫుల్ టైడ్ ఇంకా ఎండకి వామ్మో వాటర్ ఎక్కువ తీసుకోండి
హ
వాటర్ ఎక్కువగా తీసుకోండి అంటున్న డిహైడ్రేట్ కాకుండా
ఓకే అండి మరి
ఉమ్ సరే అండి
సరే బాయ్
బాయ్